నమస్కారం అండి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి టీలు తాగారా అండి
తాగమండి కాళ్ళు కూడా పలిగ్నాయి
కాదండి కొట్టుదంటే ఏం చేస్తున్నారండి చూస్తలేరండి మరి మీరు
ఆ అబ్బాయి ఇటుక పెళ్ల తోటి ఆట ఆడిండండి ఆ బ ఇటుక పూలు తెంపుకుంటున్నామండి తీసుకొచ్చి ఎత్తేసిండు అండి కాలు మీద
మ్ మరి ఇంట్లకెళ్ళి బయట్ కేల్లగొట్టరాండి మరి కొడుతాంటే గింతగనం కొడుతంటే ఇంట్ల ఉంచుకుంటార ఎవరన్నా
మ్
మళ్ళ అదేందండి పాలిచ్చి ఎల్లగొట్టడం
ఇగ అంతే అండి
ఎల్లగొట్టండి రేపు శ్రీరామనవమి దేవుని దగ్గర్నన్న ఉంటడు
ఇక్కడ భోజనాలు ఏం పెట్టరు ఓన్లీ పులిహోరే పెడుతరు
మరి ఆయన పులిహోర తినకుంటే ఎమన చికెన్లు మటన్లు తింటారండి
ప్రతి సంవత్సరం మా అమ్ములు మా కూతురు గారు మంచి వినాయకుని కాడ బాటిల్ పట్టుకపోయి సురపా నకం పట్టుకోని వచ్చేదండి ఈ సంవత్సరం మిస్ అవుతుంది ఈ పా పూలు తనకే తెంపినటైందం
మా కొడుకు గారు కూడా అట్లనే చేస్ దండి పెద్ద పెద్ద బాటిలు పట్టుకపోయి తెచ్చి ఫ్రిడ్జ్ ల పెట్టి రెండు రోజులు తాగేదండి కవర్లు పట్టుకొని పోయి పులిహోర కావాల్సినంత అడుక్కోచ్చేదండి అలాంటిది మా కొడుకు గారు కూడా మిస్ అయితున్నారు గానీ అక్కడ వాళ్ళ దగ్గర చేస్తారు కావచ్చండి మరి హాస్టల్ దగ్గర
మ్ చేస్తరు కావచ్ మీము ని పూలు పంపితం రండి
మా చెట్లకున్నయి గానీ తెంపలేదండి గిన్నన్నేల్తయి కావచ్చండి
మ్ ఇది తెంపినంగాని ఉక రు ఇప్పటికి రెండు సార్ల పారపోసినం
కింద కింద బడ్తయ
తెంపినాం గానీ ఇప్పటికి రెండు సార్లు పార పోసినాం వావ దేవుడా ఇదంతా వాసింది
వాళ్ళ బాపమ్మ గారు లేరా అండి మరి
బజ్జోన్నారండి
బజ్జున్నారా వెళ్తున్నారా అండి తోట లేరా పత్తు లేరా
ఆ
సిగ్నల్ లేకా వాయిస్ కట్ అయితుందండి
వినపడుతుందా
దగ్గర.
బాగుండదండి లైట్గా. వేరే కాలు వస్తుందండి అందుకే కట్ జేసీంరు. వేరే కాల్ రావడం వల్ల సిగీ. సిగ్నల్ తక్కువైందనట్టున్నద్
ఏ సిగ్నల్ ఉంటదండి మీ దగ్గర ఎక్కువ
చెనల్
టవర్స్ ఉన్నాయా అండి మీ దగ్గర
ఉన్నాయండి. జియ జియో ఉం జియో ఉంది. బిఎస్ఎన్ఎల్ ఉంది ఎయిట్రెల్ ఉంది.
ఉమ్మ్.
ఈ కాల్లో ఉంటే ఆ కాల్ వినబడుతదా అండి ఫోన్ వచ్చేది.
వినబడ్తదండి రికార్డింగ్ అయితది కదండి. మనకాల్ మనకైతే ఏం కాదుగాని వేరేటోళ్ల కాల్ అయితే. తే అది రికార్డింగ్ అయితదికదాండి.
వేరే కాల్ వస్తుందండి అర్జెంట్ కాలే గాని ఈ కాల్ అయిపోయినంక మాట్లాడుతా ఫోటో. టైలరింగ్ అంటే టైలరింగ్ కాదు అది మిషీని. గ్రీ అదే పిండి బట్.
ఆహ్.
దా మామూలు ఫోటో దాని కోసం అప్పుడు ఫోన్ చేస్తే. స్తే రెండు గంటలకు చేస్తే మా ఇప్పుడు నాలుగు గంటలకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు.
ఉమ్ హు అంటే వాళ్ళకిప్పుడు గుర్తుకొచ్చింది అన్నట్టామీ.
ఉమ్.
ఇదిగో. ఓ మా ఆయన గారు ఛాయ పోసుకొచ్చారండి మాకు.
వావ్ ఫోన్ కాల్స్ వల్ల.
ఏంటండి మరి ఇక్కడ డబ్బులు సంపాదిస్తలేమ అండి.
ఇస్తున్నారా.
ఉమ్. మా ఆయనగారు నన్ను లెక్క చేస్త లేరండి డబ్బులు. వచ్చినంక చెప్తాను ఆయన సంగతి.
ఉమ్ హ్ లెక్క చేయందే చాయ పోస్కోస్తాండ్రా అండి.
మరి ఎట్లా మాట్లాడుతున్నాడండి.
ఉమ్.
మా కార్యదర్శి గారు వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారట అండి వెళ్ళి రేపు ఒకసారి ఏడ్చి.
ఓ మైగాడ్.
ఎడవడం ఎందుకంటే మీరు పోవడం వల్ల మా దరిద్రం అంతా పోతుంది మేడం అని ఎడ్.
ఎందుకండి ఆమె ఉన్. ఉండడం వల్లనే ఊరంతా బాగుంది కండీషన్ ఉండడం వల్లనే మంచిగా చేసింది అనుకోవాలి కదా.
కాదండి మస్తు టార్చర్ చేసిందండి ఉన్నన్ని రోజులు మా ఆయననైతే ఉత్స కూడా పోయని. చ్చేది కాదండి.
అవున్.
కింద కెళ్ళి ఆడుకో.
తున్నారా మరి ఫేర్వేల్.
ఆహ్ ఇస్తున్నామండి రేపు నాలుగు కుక్కలకు కోసి.
అట్లాంటున్నరేంటం. డీ. మా ఊర్లో నమాజ్ చదువుతున్నారండి నమాజ్ ట్యామ్ అవుతుంది.
య్యే పనిచెయ్యాలా నమాజా నమాజ్ కూడా చేస్తారండి ఆడా
ఆ చేస్తాండ్రండి తురుక్కోల్లు మొన్ననే స్టార్ట్ చేసారు
అవునా.
ఉమ్ మసీదు కట్టారుగా.
ఎక్కడ.
ఇక్కడ కింది గుంపులా చిల్ల సత్యం ఇంటి ముందు అటు ఖాళీ స్థలం ఉందిగా
ఉమ్ షాప్ బెట్టిన దగ్గర
ఆ మంగ్ ఆ ఈ మంగల్ సమయవ షాప్ పెట్న దానెనుక
ఆహా అంటే వీళ్ళందరు కలిసి కలిసి కట్
ఆ తు పు తురుకో తుర్కా వాళ్ళందరు కలిసి డబ్బులు వేసుకొని కట్టు కున్నారు నన్ననే ఓపెనింగ్ చేశారు రంజాన్ ముందు అంద్ అందరునే చేస్ కున్నారు అందులో నమాజ్ చదివే అతనికి అట ఇరవై వేలట
జీతమా
నెలకి ఇరువైవేలు అ అందులో నమాజ్ చేసే అతనికి
ఎక్కడ నుండి వస్తాయి
వెళ్ళే ఉన్నోళ్ళందరూ వేసుకొని మనిషికి ఇన్ని వేసుకొని ఇచ్చుడంట
ఉ
గురువంట అతను ఇక్కడ మన వీళ్ళ లాగా కాదట వేరే ఎక్కడ నుంచో వస్తాడట గురువు
ఉ హు మరి రోజు రా రోజు రావాలనా
ఆ రోజు ఆనే ఉంటాడు ఇన్నె ఉంటాడు ఒక్కడే మసీదు దగ్గర
అంటే రోజు పోయి రోజు వస్తాంటాడా
ఆ లేదు లేదు మసీదులనే ఉంటాడు అక్కడే ఉంటాడు ఫ్యామిలీ ఉంది గాని తీస్ క రాలేదంట అయితే వేరే ఇంకా వేరే అతను వస్తాడంట ఇతనైతే ఒక్కడే వచ్చిండు వంట మనిషి పొక్కలు చేసి పెట్టుడంట అట్లా
ఎన్నిండ్లు ఉన్నాయి అక్కడ పదుంటాయ
ఆ ఉంటాయి
ఉ హు
పదుంటాయి కొనే మున్నూరు షా మున్నూరు అతంది పాసవాళ అయి నాలుగు ముగ్గురు కొడుకులయి అతంది ఇంక వేరె కష వల్లయి ఉ ఇంకా
అంటే ఇప్పుడు మనమ ఏమనా కట్టించుకోవాలన్నా పోయినా కట్టిస్తారా కడతారున్న
అక్కడ కట్టే ఇంకా కట్టేది అంత స్టార్ట్ కాలేదు
అంటే ఇప్పుడు ఇటు ప
నమాజు చదివేటోళ్ళు కట్టారంట వేరే వాళ్ళు వేరే టైంనే ఉంటారంట మొన్న మా పాపక్ కట్టిద్దాం అనుకుంటే రం జమ్న్న సీజన్ల ఎవరు కట్టరు అనేసి అన్నారు
ఉ హు
ఉ
కట్టేట్టొళ్ళు వొస్తే ఎప్పండి మేం గూడా వొచ్చి కట్టిచ్చుకుంటాం
సరే ఓకే అండి చెప్తా
అన్నయ్య గారికి గట్టియాలండి కొంచెం
మ్ ఇక్కడ కద్తరుగా కమలాపురనైనా మంగపేటలో ఐనా
అంటే ఇది కొత్తగా ఐపడ్డది గదా
కమలాపురన మంగపేట్ల కడ్తతర్గా మీ సైడ్ ల ఎక్కడ లేరా ఎవళ్ళేరా
మా సైడ్ అంటే ములుగెళ్ళాలి ఇక్కడ దగ్గర పాట్ల లేరు
అయ్యో
మా ఊళ్ళో అసల్ తూర్కొల్లు ఎట్లుంటారో గూడా తెలువదు
మ్ హు ఊరు బానే ఉంటది గదా ఒక తుర్కోల్ను తిస్కొచ్చుకోపెయిర్ర
అంటే మేం తిస్కొచ్చుకోవాల్నా వాల్రా రా బతుకడానికి
మ్ అక్కడ ఇప్పుడా ఇద ఏదైనా మీ హాలాల్ దినే వాళ్ళుంటే ఎట్లా
హలాలా హలాలు వాళ్ళు వొస్తేనే గదా ఆళ్ళొస్తే మాగా హలాల్ చెస్ అలాల్ తినేవాళ్ళుంటెనా లేరు ఇప్పడి వరకైతే
మీ ఊళ్ళే తుర్కాదేవున్నీ గిట్లా పెట్టుకునేటోళ్ళు ఎవ్వరు లేరా
ఉన్నారు మన ఇప్పుడు పీరీల పండుగుంటది గదా ఆ పీరీల పండుగ గిట్లా చేసుకునేటోళ్లు చెస్ స్కుంటారు గాని ఇట్లా హాలాలేం తినరు వాళ్ళు మూరుగరే తీంటరు
అవునా
దబ్బిన వే వేరే ఊరోళ్ళేవలన్నా తింటే ఆ
తుర్కా దేవుడుంటే అలాలే తింటర్గా
మ్ అంటే తుర్కదేవుడు ఒక్కన్నే ఏలుకోరు
మ్ ఆన్ ఆ అన్నీ దేవతలనేలుకున్నా తుర్క దేవుడొక్కడే ఉంట్ టే అలాలే తింట్రు
మ్మ్ మా కాడ అంతా వట్టించుకోరు
ఉమ్